హలో మాట్లా ఏం చెత్తన్నావు
ఏం చెయ్యట్లే నువ్వేం చెత్తన్నావు
ఏం లేదు సరే కాని ఇ ది ఇది అయిపోయిన తర్వాత నీకు కూడా చెత్తలే
సరే
ఇంకే మీతో అదేగాని ఆ వేరే వాళ్ళది ఇంకేమనా ఉన్నాయా కార్యా లో
లెవ్వు
ఇగ వెంకన్న ఇంకా అప్డేట్ చేసుకోలే అంట అడిగిన పైసలు పోతాయి రా అన్ చెప్పిండు చెప్తే నెక్స్ట్ ఏం డ్రాయింగ్ డయాగ్రామ్ వేద్దాం అనుకుంటన్నవ
చూడాలె
ఆహా మరి ఇంకేంటి సంగతులు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటానవ్
ఎం లేదు
అది గాదు నెక్స్ట్ ఏం తీసుకుంటావు గ్రూప్ ఏం తీసుకుంటావ్ అంటన
నేను బైపీసి తీసుకుందాం అనుకుంట
ఉహ్మ ఇప్పుడు డిగ్రీ అయిపోయిందిగా డిగ్ డిగ్రీ అయిపోయిందా పిజి అయిపోయిందా హలో
నీదేమైపోయింది
ఆ
ఎదేమైపోయింది
నాది ఫస్ట్ ఇయర్ అయిపోయింది
ఫస్ట్ ఇయర్ అయిపోయింది అబ్బ మంచిగ రాష్ణవ
ఆ మంచిం రష్ణా
మ్మ్ ఎన్ని మార్కులు వత్తయి అనుకుంటాను
తాంటే త్రీ హండ్రెడ్ అనుకుంటన్న మరి
ఆ
చూసుకోవాలి ఇగ వచ్చిన తర్వాత ఇంకా రెండు వా సార్లు ఉన్నాయి రెండు వారాల తర్వాత చూడాలి. ఇక రిజల్ట్ రిజల్ట్ రోజు కూచో పడుతది ఇక. ఆ
ఏమైతుంది ఏం కాదు.
భయమయాతుంది, నీకేం కాదులే మాకు భయమవుతా ఉంటది కాని తంతర కూడాడ అంతే ఫులు బా వడ్డనే
అ
ఇక ఏడు మట
ను్వే పాల
నిజం చెప్పు ప్ప ఏ ఉన్నాయిక ఆ
బజారుకు పోతన్నవ్ పోలె
వెంకన్న వాడు, సన్ని గాడు పోడు మ్యాచ్ చూద్దాం సాయిగాని సెల్లలు చార్జింగ్ లేదు. చార్జింగ్ పెట్టుకుని మెళ్లగ పోదాంని అనుకున్నా. అందుకి ఆగలేయింకా
ఎన్ని నిమిషాలయింది.
రెండున్నర ఇంకా రెండున్నర ఉన్నది. ఆ
ఎన్ని నిమిషాలు అంతే అయినా
ఇంక టటు ఆఫ్ ఉన్నది కాగానీ ఇంతసేపు అట్లా పడ్డద అంది. అసలు మాటలే మాట్లాడలేదు రెండు పాయింట్లు పడ్డది అనుకోకుండా. ఒకరకై ఆ
అప్పుడప్పుడు అయితదట్ల
ఆహా, రేపు పోయిందేమో అనుకున్నా నేను. పైసలు పోయినా అనుకున్నా కానీ. పోలాయిగా, ఇంకో టాస్క్ వచ్చిందినుకో సెట్టేయిగా ఇదొక్క ఒకటాస్క్, ఇంకోటాస్క్ ఒకటి బాక్స్, పెద్దది బాక్స్ తీసుకుంటా.
ఎంచెత్తవ్
హోమ్ థియేటర్ తీసుకోవాలే టీవీకి అందుకే చూ త్ చూస్తున్న ఇగ పైసలు సెట్ తే రావట్లేదు సూత్తన్న ఇగ ఇదోక్కటి, ఇంకోటి సెట్ తేతే సెట్టు, పైసలు టీ తాగినావ మరి
తాగిన
హ్మ్ హు ఇంకా వన్ మినిట్ ఉంది వన్ మినిట్ ఏదో ఒక మాట్లాడు అయిపోతది హలో
మ్మ్
కూరగాయలు వచ్చినది తీసుకుంటవ కూరగాయలు
ఏమేం కూరగాయలున్నాయి
టమాటలు, దొండకాయలు, క్యాబేజీ చిక్కుడుగాయలు పచ్చిమిర్చి నీకేం కావాలే అన్నా ఏం కావాలే, ఆ
టమాటా కేజీ ఎంత అడుగు?
కేజా ముప్పై రూపాయలంట
ముప్పై ఆ
హ్మ్ ఒక టెన్ను టెన్ సెకండ్స్ హలో అరె ఇంకేంటిగ ఆతన్న అయిపోయింది ఫైవ్ మినిట్స్ ఐపోయింది